హలో ఆ ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు అక్క
ఏమీ లేదు కాళీ ఇప్పుడే లేసా మీరు
ఓ నేనా ఏం చేసాలను ఓ ఎప్పుడో లేచిన నేను ఇంగా అన్నం తినాలి
ఊహు
ఊ ఇంటి దగ్గరనే కా మీరు
ఆ ఇంటి దగ్గరే ఏదో ఊరు అని జెప్పినావు ఏ ఊరు అది
మాది తర్వాత చెప్తాలే అది
హహ ఉర్కే
ఆ ఏది మాది ఈ రోజు దొండకాయ ఫ్రై మీది
ఇంకా ఏం జేయలే టిఫన్ చేసిన ఇడ్లీ
ఓ అవునా
అవును అది ఆ ఈ రోజు వెళ్ళట్లేను
నేర్చుకుంటురా లేదంటే షావని లే
షా పక్కదే వును ఆ ఆ ఒక టు మంత్స్ నుంచి యెళ్తున్నా ఇంగ అట్లనే నేర్చుకుంటున్నా చూసి
అవునా ఊహు
మీరేం జేసురు
నార్మల్గా రోజు డైలీ ఇంటికానే
ఊహు ఏమైపోయింది స్టడీ
అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఖాళీ
ఏ ఏ ఇయరు
పోయినసారి లాస్ట్ ఇయర్
నాది ట్వంటీ వన్
ఆహ్ అవునా
ఊ
అవునా అక్క మరి ఏం కో చింగ్ ఏం తీస్కోలేదా అక్క
కోచింగ్ ఏం తీసుకోలే ఇంగా అంటే అయిపోగానే హైదరాబాద్ కెళ్ళిన ఆక్సిస్ క్రెడిట్ కార్డ్స్ దాంట్లో చేసా బ్యాంక్ ఆ తర్వాత మళ్ళా హె చైర్స్ తే న్ ఇంగా మళ్ళ హెల్త్ బాలేక మళ్ళా మీ దాంట్లకే ఒచ్చిన ఉమ్ ఇక్కడే మళ్ళా ఏజెన్సీ ఉండే కేజెన్సింగ్ అందులో చేసా టూ త్రీ ఇయర్స్
కోచింగ్ తీసుకోపోయినవా
ఏముంది ఎల్ ఎల్ బి చేద్దామని ఉండే కొంచెం ఇష్టం ఇంట్రెస్ట్ ఎక్కువుండే ఉమ్ కానీ అందరేమో టైం వేస్ట్ చాలా ఇయర్స్ చదవాలి లీ ఒకవేల చ చదివి అయిపోయినంక కూడా అంత దాని మీద అంత రాదు ఇన్కమ్ అన్నట్టు అన్నరు
అవును ఎల్ ఎల్ బి చాలా కష్టం మళ్లీ ఏవేవో సదవాలి
అదే ఇయర్స్ కనీసం ఒక సెవెన్ ఇయర్స్ దాకా ఉంది స్టడీయే అంటే చదవడం త్రీ ఇయర్సే గానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు, జూనియర్ దాంట్లో ఫస్ట్ జాయిన్ కావాలి ట్రైనింగ్ కి అట్లా ఏ డిసెంబర్ మళ్లా పోతుంది.
అవును బానే జదవాలీ ఎల్ ఎల్ బీ కి ఇంగ పార్లర్లో కూడా మంచిగనే ఉంటది అక్క నేర్చుకుంటే బానే ఉం
ఆ ఇన్కమ్ మంచిగుం ఉంటది పార్లర్ మేకప్స్ ఉంటయి, అంటే మేకప్స్ నేను ఎప్పటి నుంచో వెళ్తున్నా ఫస్ట్ అక్క షాప్ పెట్టినకానున్చి మేకప్స్ తెలుసు
హూ
స్టెప్స్ ఉంటే తీసుకెళ్తది ఇంగ ఇప్పుడేమో పార్లర్ వరకు నేర్చు కుంటుంది అంటే హెయిర్ కట్స్ ఫేషియల్స్ వచ్ ఉమ్ హెయిర్ కట్స్ వ్యక్స్ అవన్నీ
ఆ అటే ను మేకప్ వేస్తావా అక్క
ఆ వేస్తా
ఓ ఇంగ నువ్వు కూడా పెట్టుకో ఇంకోటి పార్లర్
హ హ ఇగ మనకంతా ఇంట్రెస్ట్ లేదు
ఇంగ మస్తు ఇన్కకమ్ వస్తది అక్క సిటీల సైడ్ పెట్టుకుంటే
అవును
ఊమ్ బానే ఉంది ఇప్పుడు అ
నువ్వే జేస్తున్నవ్ మరి
ఏం లేదు అక్క తిన్న మాయ లేదు తిన్నావ ఫోన్ చేసి నవ్ పండుకున్నావా లైఫ్ ఆర్టస్ సాగిపోతుంది అట్లా
హ్మ్ డిగ్రీ తర్వాత పిజీ బిడ్ ది ఆలా తీసుకో పోయినవ్
ఏం లేదు అక్క నాకు హెల్త్ బాగుండదు ఇంగ అందుకని కామ్ ఏజ చేయకుంటే ఇంట్లో కుసుందామ అని ఫిక్స్ అయిన
అవును
హ్మ్ అట్లా
ఇంకా ఇంతమంది మీరు అంటే నేను ఒక్కదాన్నే నేను ఒక్కదాన్ని ల్గా పార్లరరెమో ఇక పిన్నిధి పిన్ని కూతురు అక్కా ఇద్దారు ముగ్గురు ఉంటరు పిన్నికి నేనోక్కదాన్నే వాడుకోడానికి హ్మ్
నేను మా తమ్ముడు
హ్మ్ హు ఏంజెస్తాడు తమ్ముడు
బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోతుంది ఇ ఇ అయిపోయింది అనుకో ఇక ఇంకా ఫోర్త్ ఇయర్ స్టార్ట్ కాలే ఇంకా ఐతది అనుకుంట
ఆహ
మొన్ననే అయిపోయినాయి సిన్మాలకి
మ్మ్ హు
మ్మ్ క్కడ
అ అ ఇంకా
మీరు నల్గొండ కేం బోరా అక్క
స నన్న పనున్న అంటే అక్కడ చుట్టాలు కూడా ఎక్కువ ఏమి లేరు ఎమన పనుంటేనే
అవునా
మీక్ దెగ్గిర నల్గొండ
ఆ మాకు దగ్గర్నే మాకొక ట్వంటీ సెవెన్ థర్టీ
ఓహో అర్ధగంట ఓ ఫార్టీ మినిట్స్ పడతదా
ఆ గంతే అంతకుమించి ఎక్కువ ఏం పట్టదు
మ్మ్ హు
మ్మ్ మీరు వన్ అవర్ జర్నీ అంటగా
ఆ అది ఎలగడానికి నాలుగు వందలకి వన్ అవర్ పడుద్ది బండి మీద అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్
అవును
అకార్ చూసిందిప్పుడే
పన్ల అన్నం వాటర్ బాటిల్స్
ఇంకక్క మరి
చెప్పాలి బోర్ గొట్టట్లే ఇంట్లో మరి
అట్ అయిపోయింది వన్ ఇయర్ నుంచి ఉంటున్న
మ్మ్
మ్మ్ అలవాటయింది స్టార్టింగ్ లా ఉంటది ఇగ అలవాటయిపోయింది.
ఫ్రెండ్స్ ఉన్నారా ఇంటి దగ్గర
ఏ ఓవర్లైఫ్ ఓ సి ఎవరి స్టడీస్ ఆళ్ళయి ఇంగింటికాడెందుకుంటరక్క అందరెక్కడెక్క అక్కడ కి ఐ ఓ యిర్ అవ్వ రాస్తల్ హాస్టల్స్కి ఆహ్
ఉహు
ఇంటికాన్నే ఒక్క దాన్నే ఉంటా మ్ ఇంగా ఏమైనా హాలిడేస్ ఉంటే అప్పుడు వసారు అంతె ఈగ
ఉహు
ఇగ ఇంగ ఫోన్ ఉంది కాబట్టి ఈగ అదే చూసుకుంట ఉంటా ఇంటికాడ ఇగ
ఊహు
మ్ అట్లా డే గడిచిపోతుంది ఇక ఫోన్ తోటే
మ్ అందుకనే ఏదో ఒక వర్క్ లో అట్లా దొరికిన ఇప్పుడు ఈ ఇట్లా చేస్తాం అన్నమాట ఉమ్మ్
ఇ దనా మ్ అవునవును ఇంకేంటి విశేషాలు
ఏ ముంది అక్క ఎం లేదు మీవి మీరెప్పుడు మీ మ్యారేజ్ ప్లేస్ ధారు మరి
మ్యారేజ్ ఆయన చూడు చూస్తున్నారు యాక్చువల్ గా
ఓ మ్యాచస్ చూస్తరా ఉహు
నువ్వు
మనదైతే ఏం లేదు అక్క ఇక్కడంతలా
అవునా ఎంత ఏంటిది ఇయర్ ఏంటిది
ఏంటి నీ ఇయర్ నాది టూ థౌసండ్ ఫైవ్ చాలా చిన్నదాన్ని
అవునా మాది టూ తౌసండ్ వన్
ఆహా
ఊహు
మ్
నా వాయిస్న్నావు ఎప్పుడన్నా అంటే ఈన్నట్టు అనిపిస్తుంది ననకి ఎపుడైనా
లేదు
అహ నాకు అనిపిస్తుంది ఎక్కడో విన్నట్టు
అవునా ఆహా లేదనిపించలే
కానీ అసలు ఊరు టచ్ లేదు ఆ పేరు కూడా టచ్ లో లేదు తెలిసినట్టు కదా బట్ వాయిస్ వింటే ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది
అట్లనే ఉంటదిలే ఒక్కొక్కసారి ఎవరిదయినా ఏం చేస్తురక్క మమ్మి వాళ్ళు కూడా
హుమ్మ్ ఖాళీ ఇప్పుడే లేచా యాక్చువల్ గా తొమ్మిది అయితుందని ఫ్యాన్ బంజేసింది మా పిన్ని పిన్ని దగ్గరున్న ఆ లేసి బ్రష్ చెస్కొని కూర్చున్నాం టిఫిన్ పెడుతుందని
చెప్పే
హుమ్ తంతే గౌనేసుకుంది అట్లెం లేదు మొన్నడదాక నైజెన్సులయె చేశుండే
ఆహా
ఒక టూ మంత్స్ బ్యాక్ లేదు లేదు టూ మంత్స్ అయింది మానేసి అంటే బాగా లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వచ్చింది స్ట్రెస్ కి అంటే సిస్టమ్ వర్కేలె కానీ కొంచెం బ్యాంక్ కదా అది బహ్ లో మేనేజర్స్ ఇవాళ్ళకి కస్టమర్స్ కి అసలు మస్తు స్ట్రెస్ అయింది బాగా ఫోన్లు మాట్లాడి ఊ మై లెఫ్ట్ హ్యాండ్ ఆ అంటే అదేందంటే వీళ్ళతోటి మాట్టాడి అప్డేట్ చేస్తుండాలి అన్నమాట ప్రాసెస్ చేస్తుండాలి అళ్ళకి మేనేజర్స్ కి చేయాలి ఎమౌంట్స్ లోన్స్ లోన్స్ గురించి అనమాట వాళ్ళనో వాళ్ళతో వీళ్ళతో కమ్యూనికేషన్ జరపాలన్నమాట మనకి లీడ్స్ వస్తాయి ఆ లీడ్స్
నా లోన్ కట్ ట్టపోతే అదేనా
వాల్ది ఆల్రెడీ సేల్స్ టీమ్ ఉంటది లోన్ కావాలని అడుగుతారు మనం ఇంట్రెస్ట్గా డాక్యూమెంట్స్ అన్ని తెప్పి చ్చి కస్టమర్ డీటెల్స్ అని మనకి ఇస్తారు మనం అన్ని సిస్టమ్ లో ఎక్కిం ఛ్చి ఆ లోన్ అప్లై చేపించి అది ఎక్కడుంది ఒకవేళ వస్తే ఎంత వస్తాది రాకపోతే ఎందుకు రాదు కస్టమర్ ఏదైనా బ్యాడ్ ఉందని ఇంకా సేల్స్ మేనేజర్ ఉంటారు కదా బ్యాంక్స్ లో ఎస్ఎం వాళ్ళతోటీ కమ్యూనికేషన్ జరూప్ కింద వీళ్ళకి అప్డేట్స్ ఇస్తూ ఉండాలి కస్టమర్స్ కి గాని ఆల్ ఫైల్ తెచ్చిన వాళ్ళకి గాని హు అది లెఫ్ట్. స్ట్రాండ్ అసలు విపరీతంగా పెయిన్ వచ్చేవి స్ట్రెస్కి ఇవి నేను మనేషన అంటే ఫస్ట్. ఉమ్ చెప్పలేదు మానేయని అన అంటే పోనివ్వారు అంత ఈజీగా ఆవరకి ఏవరకి రాదు ఉమ్ నేను హెల్త్ బాలేదని చెప్పి అట్ ఒక వన్ వీక్ లీవ్ తీసుకొని తర్వాత రానంది
ఓకే
అప్పటి నుంచి ఖాళీ ఉండడం ఎందుకు కాగాని అక్కనేమో ఇటు చేసేది. రోజు అని చెప్పేసి వర్క్ ఏదో ఒకటి వస్తుంది కదా అన్న అంటే ఇంకానే ఇటు వెతున్నా అనమాట
రెళ్లే అక్క
ఉమ్ సరే ఓకే బాయ్
ఉమ్ బాయక్క